హలో ఆ హలో హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నాను మీరు
బాగున్నానండి ఏం చూస్తున్నారు
స
ఉ ప్రెజెంట్ అయితే ఫ్రీనే అండి మీరేం చేస్తున్నారు ఆ ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది
అవునా
ఉ మీరేం చేస్తున్నారు అండి
ఇప్పుడే మాది గూడ డిన్నర్ అయిపోయింది
అవునా ఏం చేసారండి ఇవాళ
ఇవాళ ఏముంది డైలీ రొటీన్ కాలేజ్ కెళ్ళి కాలేజ్ తిట్లు తిని మేడంతోనే వచ్చినం
అవునా టిఫి డిన్నర్ లో ఏం చేసారు
డిన్నర్ లో టమాటో రసం మీరు
అవునా నినా పప్పు
అవునా
వనా అవును డే మొత్తమేలా ఇవ్వాల
ఓకే బానే ఉంది
వెద ఎలా వుందండి మీ సైడ్గాలా
మా సైడ్ వెదర్ ఓకే బట్ కొంచెం ఉడకపోస్తుంది
అవునా
మీకు
ఆ చాలా హార్డ్గా ఉందండి ఇవాళ ఆ ప్లస్ రోజా కాబట్టి చాలా చాలా చాలా ప్రాబ్లం అవుతుందండి
అవునా
ఉ
చాలా ఇబ్బంది పడుతున్నారా
అవునండి సండే చాలా ఎక్కువగా ఉంది హెల్ది
అవున
ఎలా ఉండేనండి ఇవ్వల క్లాసెస్ కాలేజ్
క్లాసెస్ ఎప్పట్లాగానే ఓకే బట్ ఒక్క మేడమ్ మాత్రం స్విప్ టెట్ టెస్ట్ పెట్టారండి
అవునా
అవును టెస్ట్ పెట్టారు ఇంకో నిల్చోబెట్ టీం రాసిన టెస్ట్ ని చదిపించారు
అవునా
అవును చాన అంటే చానా టార్చర్ చేసింది ఓకే బాగానే రాస్ నం బట్ చానా టార్చర్ చేసింది ఇవ్వల మేడం
అవునా టాపిక్స్ ఏమైనా టఫ్ ఉన్నాయా అండి
అర్ధం కాలేదు
టాపిక్స్ ఏమైనా ఇవళ టఫ్ అలా జరిగాయా స్ట్రిక్ట్ అలా
ఆ అట్లేం లేదు బట్
హుహుం
కొంచెం సెమిస్టర్ వైజ్ గా చేంజ్ అవుతుంటే కొత్త కొత్తగా ఉన్నాయి అంతే
అవునా మీరు హాస్టల్ అండి లేదా ఇంటి నుంచి చదివారా
లేదు లేదు హాస్టలే ప్రైవేట్ హాస్టల్
అవునా ఇక్కడి నుంచండి
మీమా వరంగల్ మీరు
నేను మా ఊర్లోని కాలేజ్ ఉందండి ప్రైవేట్ కానీ యూనివర్సిటీ మాది వరంగల్
అవునా
ఆ
ఇంకా ఫ్యామిలీ అంతా ఏం చేస్తున్నారు
ఆ అందరూ ఇప్పుడు హో నైట్ కాబట్టి అందరు ఇప్పుడు రిలాక్స్ చేస్తున్నారు ఫ్రీ టైమ్ అందరు ఫోన్ లో ఫోన్స్ లో ఆ దాంట్లోనే బిజీ
అవునా
ఉ
ఇంకా ఇవాళ ఖాళీ ఏనా ఏమన్నా చేశారా
ఇవాళ షాపింగ్ ఫెస్టివల్ షాపింగ్ అని చేసిన
అవునా
హ
షాపింగ్ బాగా జరిగిందా మరి షాపింగ్ బాగా జరిగింది
పోను ఈ విధంగా కూడా చాలా మంచిగా జరిగింది రిలక్స్ గా చాల రష్ కూడా లేక పోవడం వల్ల చాలా ఈజీగా అయింది ఉగాదికి ఏమైనా షాపింగ్ అ జరుగుతుందాండి మీది
అవును షాపింగ్ చేస్తాం బట్ కంపల్సరీ అని ఏం లేదు
అ
కంపల్సరీగా కొత్తవే వేసుకోవాలని ఏం లేదు బట్ వేసుకుంటాం ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి
అవునా ఏం తీసుకున్నారు మరి ఈసారి హాఫ్ సారి ఇ లేదా కుర్తా
ఆ కుర్తా సెట్స్ మొన్ననే నా బర్త్డే ఉంటే తీసుకున్న
అవునా
అవును ఇప్పుడు మళ్ళీ మమ్మీ మమ్మీ స్టిచ్చింగ్ చేస్తది మమ్మీ ముగ్గురికి ఒకే లాగా స్టిచింగ్ సిస్టర్స్ కి నాకు సేమ్ గుడతా అని చెప్పింది పండుగ
అవునా ఇంట్లో స్టిచింగ్ చేసుకుంటే బెస్ట్
ఆ అంటే మామ్మీకి ఎట్లాగ పర్ఫెక్ట్ గా వచ్చు కదా స్టిచ్చింగ్ చేస్తా సేమ్ మీ అందరికి అని చెప్పింది
అవును ఇంట్లో వాళ్ళ స్టిచ్చింగ్ చేస్తే ఒక రిలాక్స్నెస్ ఉంటది
అవును పర్ఫెక్ట్ వస్తే వల్ల మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు కదా
అవును ఇంకా అది టైలర్ల దగ్గర వెళ్ళడం అలా అయినా చేయడం వాళ్ళు ఏమైనా రాంగ్ చేసేస్తారు మళ్ళీ దాన్ని సరి చేయడం అది అంతా ఉండదు
అవును ఇంకా రసెంట్ గా ఏమైనా ట్రిప్స్ కెళ్ళారా
ట్రిప్స్ అంటే ఎగ్జిబిషన్ కి వెళ్ళామండి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మా విజగి షరీఫ్
అవునా ఎక్కడ అది
అంటే అక్కడ మాకు దర్గా ఉంటందండి పెద్దపల్లి పెద్దపల్లి సైడ్
అవున నాకు తెలీదు
అవునా అక్కడ దర్గా ఉంటుంది అక్కడికి మా అక్క వాళ్ళు మా బావ మా అమ్మమ్మ వాళ్ళు మేము అందరం కలుసి వెళ్ళామండి
అవునా
మీకు ఇష్టమైన ప్లేసెస్ ఏంటి అండి
నాకు నాకు మాల్దీవ్స్ అంటే చాలా ఇష్టం
ఏంటి
మాల్దీవ్స్
అంటే
ఒక ప్లేస్ ఉమ్చ్ తెల్వదా
ఉహు ఐడియా లేదు అంతా
అవునా మాల్దీవ్స్ అంటే చాలా ఫేవరెట్, మళ్ళీ తర్వాత మనాలి తెలుసా.
ఆ ఓకే మనాలి ఆ
అరకు, మనాలి ఇది కూడా చాలా ఫేవరెట్ అరుణాచలం, ఆబ్వియస్లీ రామేశ్వరం.
అవునా అంటే టెంపుల్స్ అవి ఉంటాయా.
ఆ అరుణాచలం టెంపులే రామేశ్వరం టెంపులే
హ్మ్మ్
ఉమ్ ఇక ధనుష్కోడి బీచ్, ఆబ్వియస్లీ రామ్ సేతు ఉంటది కదా అది.
అవునా
అవును ఈ జస్ట్ అరకు, మనాలి అయితే మనం తరడానికి ట్రిప్స్ ప్లేసెస్ అవి.
అవున, దీని గురించి అంతగా ఐడియా లేదండి.
అవునా మీరు అటుదిక్కు వెళ్ళకపోయి ఉండొచ్చు మేబీ నాకు తెలిసి
అవున
ఇంట్లో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా.
అవునండి ఇప్పుడు, కొంచెం బిజీగా, కొంచెం ఎలా.
రంజాన్ బిజియా
అవునండ్
హుమ్
హూ
ఉహు
హలో
హలో
ఆ చెప్పండి ఇంకా ఏంటి విశేషాలు ఇవ్వాళ
ఇంకా ఇవ్వాళ ఏమున్నాయి
టాస్క్స్ అయిపోయినాయాండి మీవి
ఆ ఏండి
మీ టాస్స్ లో కంప్లీట్ అయ్య
ఆ
టాస్క్లు కంప్లీట్ అయినాయా
ఆ లేదు ఇంకా, ఇంకా కొన్ని ఉన్నాయి అయితే కంప్లీట్ అయిపోతాయ్
అవ్
ఉమ్
నాయి ఇంకా ఉన్నాయండి కొన్ని
అవునా
హ్మ్
ఉమ్మ్
ఎలాంటి ప్లసెస్ అంటే ఎక్కువగా ఆ త్రిల్ ఎలా ఉంటాందండి మీకు
సస్ అస్సలు నచ్చవు నేను జస్ట్ నార్మల్ గా ఎప్పుడు చూసినా టాప్స్ వేసుకుంటా. ఆ
అవున
వర్క్స్ అసలు నచ్చవు నాకు ఇట్లా వర్క్ ఉండి. హేవ్ హెవీగా ఉంటే నాకు, ఫర్ ఫ్రాక్స్ అయినా శారీస్ అయినా. శారీస్ ఓకే,
సారీస్ ఓకేనా?
ఆ ఇష్టమే బట్ కనక ఐ
దాన్ని క్యారీ చేయడం దాని
అంటే నేను ఇప్పుడివరకు కట్టుకోలేదు. చూడ్డానికి బాగుంటాయి కదా అంటున్నా ఎప్పుడు నార్మల్ సింపుల్ గా టాప్స్ ఎసుకుంటా ఉంటా అవ్విట్లలే కంఫర్ట్
రిలాక్స్ డ్గా ఉంటది.
ఆ అవును చాలా రిలాక్స్ ఉంటది టాప్ లో ఇంకా నైట్ బేర్ అయితే వేరే
ఆట్ ఇంకా మేము నార్మల్ టాప్లుంటే షర్ట్ శల్వార్ కుర్త్ కుర్తావి ఎప్పుడు మాకు అదేవియరింగ్?
అవునా
కానీ కాట్ ఆ హ్యావీగా హెవీగా కాకుండా నార్మల్ గా కాటన్ ఇలా ఉంటే నచ్చుతాయండి బాగా హెవీ అంటే బ ఏమన్నా ఫంక్షన్స్ లేదా ఫస్టివలోనే ఏసుకుంటా అది కూడా కొంచెం సేపు దా ఉన్న తర్వాత చేంజ్ చేసుకోవడం అలానే నార్మల్ టాప్స్ కాటన్యే అలాగే మంచిగా కంఫర్ట్ ఉంటయి.
ఆ అమ్ అవునా
ఉహుమ్ ఎలా ఉన్నారు మరి మరి హెల్త్
అవునా సరే మరి బాయ్
బాయ్
ఆ బాయ్